హలో హలో
బాగున్నావా
బాగున్నాను నువ్వు బాగున్నావా
బాగున్నాయి ఏం చేస్తున్నావ్
ఏం చేయడం లేదు ఖాళీగానే ఉన్నా నువ్వే ఏమ్
ఖాళీగా ఉన్నావా
ఉం
లెమ్ వర్క్ లేదా
నేను ఈరోజు షాపుకి పోలా
ఎందుకు
ఏం లేదు ఇంట్రెస్ట్ లేదు అక్కడికి పోయినా ఏం చేసేది లేదు అందుకే ఇంట్లో నే
అవునా వాళ సాలరీ కట్ అవ్వదా పోకపోతే
ఒక్క రోజు లీవ్ తీసుకోవచ్చు ఒక్క రోజు లీవ్ తీసుకోవచ్చు నువ్వేం చేస్తున్నావు
ఏం చేయలా కూర్చోని వున్న ఉం నువ్వు
తన్న
నువ్వేం చేస్తున్నావు
యాం తిన్నవ్
మధ్యాహనమ్ అయిపొయింది కదా అప్పుడే
మధ్యాహ్నం అయిపోయింది తినాలని లేదు
తెల్లారి కూడ తినలేదా
తెల్లారి తిన్న సూప్ తాగా న్యూట్రిషనల్ సూప్
సరి పోయిందా
సరిపోయింది చాలు
హు హమ్ నాకు సూప్ సరి పోదు తెచ్చుకొని తింటా వుంటా ఏం చేయాల ఖాళీగా ఉండి
ఉం పోయావా స్టోర్ కి స్టోర్ కి ఎల్లావా అదే వర్క్ కి వెళ్ళా వా
లేదు నేను కూడా లీవ్ తీసుకు
నువ్వు ఎందుకు బోలేదు
ఏమో నా ఇంట్రెస్ట్ లేదు
అవునా
ఆ
ఏంది మధ్యాహ్నం లంచ్కి
మధ్యాహ్నం లంచిక టమాటా రైస్ మీది
మాధా కర్డ్ రైస్
హ హమ్ ఆంటీ అంకుల్ బాగున్నారా
అందరు బాగున్నారు మీ వాళ్ళు ఏ
ఇకా మా వాళ్లందరూ బాగున్నారు
ఎట్లా జరుగుతుంది వర్క్ జాబు
జాబ్ వర్క్ ఏం బానే జరుగుతుంది టైం పాస్ ఏం టైం పాస్ అయితుంది కూడా తీసుకొనియ్యరు
ఉమ్మ్ ఇంక స్టార్టింగ్ కదా వాళ్ళు పెద్ద వాళ్ళు ఉండుంటారు ఇంక అందరుూ అట్లే ఉంటారు ఏం చేద్దాం
ఉమ్మ్ ఏం జాబులో పో ఏం చదువులో ఏం జాబులో
నిజంగానే అదే అనిపిస్తుంది ఏం చదువులో
గవర్నమెంట్ జాబ్ మున్సిపాలిటీ చెత్తా అదే తీసుకుపోయేకి వస్తారే వాళ్ళకి నలవే వేలంట జీతం
ఏంది నలభైయా
ఉమ్మ్ అదే జాబ్ చేస్తా ఉంది కదా అది ఇప్పుడు అంత చదువు చదివి చ్చి ఇప్పుడు అయ్పింటే జీతం పదహైదు వేలు పన్నెండు వేలు
మనం కూడా చేసుకోవచ్చు కదా అది
అది బాగుండది చదువులేనోల్లు అట్లాంటి పనులు చేసుకుంటారు
నిన్న మాషాప్‌కి ఒక ఆ ఒ క్క అంకులు వచ్చారన్నమాట నిన్నమా నిన్న మాషాప్‌కి ఒక అంకుల్ వచ్చారు
ఆ
నార్మల్‌గా సక్కి మార్నింగ్ వచ్చారే
హలో
నాకు వినిపిస్తుంది నీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తాంది వినిపిస్తాంది చెప్పు
నిన్న మార్నింగ్ నార్మల్గా వ ర్క్ కోసమే వచ్చారు అంటే సార్ మా పైన హెడ్ వాళ్ళు అపాయింట్ చే శారన్నమాట ఇంగ ఇక్కడ సెక్యూరిటీకి కానీ ఆయన ఏదో చదువుకున్నట్టున్నాడు నేను సెక్యూరిటీ కోసమే వచ్చాను హౌస్ కీపింగ్‌కి కాదు అంటే వీళ్ళు హౌస్ కీపింగ్ కే సెలెక్ట్ చేసినారు
ఉమ్మ్
ఆయన చేయనని చెప్పేసేసి లాస్ట్లో చెప్పేసి కూడా వెళ్ళారనమాట మీకు హౌస్ కీపింగ్ బాయ్స్ దొరుకుతారులేండి నేను చేయలేను అని చెప్పేసి అట్లే బ్యాగ్ ఎత్తుకొని వెళ్ళిపోయినాడు కమ్మగా అంటే ఇక్కడ చిమ్మమని చెప్పారు వాళ్లని
ఉమ్మ్
హ్మ్ ఇంకంతే వాళ్ళే సెక్యూరి టీ వర్క్‌కి వచ్చిన వాళ్ళే మేము చెయలేము అని ఎళ్ళిపోతే మనము ఇంత చదువు చదివి గవర్నమెంట్ జాబ్లలకు అట్లాంటివి పోతే ఇంక అం దరూ మొహంమీందే కొడతారు అనమాట
అవును
కానీ నాకు వెతుక్కోవచ్చు గర్మెంట్ జాబ్సు గ్రూప్ ఎగ్జామ్స్ రాస్కోవచ్చు
రాయల్లా అవి ఎప్పుడు పడతాయో తెలుస్తే కదా గవర్నమెంట్ ఎగ్జామ్స్
ఈసారి పడితే నేను చెప్తాలే అప్లై చేస్తావా
అప్లై చేసి రాస్తే మేలేకదా డైరెక్ట్ గవర్నమెంట్ జాబ్ వ కొట్టొచ్చు గవర్నమెంట్ జాబ్ అంటే గవర్నమెంట్ వాళ్ళు యడ చెప్తే అడ పని చేయాల కదా
గ్రూప్ ఎగ్జామ్స్
గ్రూపా ఆ రాస్తా రాస్తా మన అంటే మనకు కూడా సెట్ అయితాదా
ఊ గ్రూప్ ఎక్జామ్స్ ఎవరైనా రాయచ్చు మన జస్ట్ గ్రాడ్యుయేషన్ అయి అయితే చాలు అంటే ట్వెల్త్ బేస్ మీద కూడా వస్తాయి
అన్నప్పుడు రాసుకున్నాను
హై పొజిషన్స్ లో కావాలి అంటే గ్రూప్ ఎగ్జామ్స్ లో చూసుకుంటే అదే గ్రాడ్యుయేషన్ బేస్ అది కూడా ఆ
ఉ పోస్టల్ జాబ్లు వద్దులే ఇంగ
హలో ని వాయస్ కట్ అయితంది
ఆ పోస్టల్ జాబ్ లు ఇప్పుడు వినిపిస్తుందా
ఇప్పుడు వినబడతాంది చెప్పు
పోస్టల్ జాబ్స్ ట్వంటీ ప్లస్ ఏమైనా వస్తే చెప్తాను లేదంటే వద్దు అని నేను చెప్తున్నా
ఉ సరేలే
అవంతా డాక్ సేవకు అంటే ఇక్కడిక్కడ పోస్ట్ తిరిగే వాళ్ళు ఉంటారు కదా అట్లాంటివి వస్త అవున ఇప్పుడు ఇప్పుడు ఎమ్ టి స్ ఎమ్టిఎస్ అయితే అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట ఓన్లీ ఆఫీస్ లోనే ఉంటారు వాళ్ళు
ఆహా
అట్లాంటివి అయితే కొంచెం బెటర్ గా ఉంటుంది మనకి
ఆ
బయట తిరగలేం కదా
బండ్లో అమ్మా ఎంతసేపు తిరుగుతాము అయిన ఇప్పుడు లెటర్లు అంతగా పడవు అనుకుంటా
పడవు అది ఇప్పుడు లెటర్స్ పడేది ఫ్యామిలీ ఆపరంగా పడవు దేనికైనా వీళ్ళు ఉంటారు కదా ఎగ్జామ్స్ రాసేవాళ్ళు అప్లికేషన్స్ హైయర్ ఆఫీసర్స్ వాళ్ళకు వస్తా ఉంటయి
ఉహు
వాటికి ఇస్తా ఇవ్వాలి
ఓకే ఉ ఇంకేంటి విశేషాలు నువ్వు అప్లై చేసినవా ఎప్పుడున్నా
మే పోస్టల్ కి చేశాను
తెలో ఉ పోస్టల్ క్యా
ఉ కానీ అప్పుడు నా సర్టిఫికేట్స్ లో తప్పు ఉందని చెప్పేసి చూ టైమ్స్ సో పోయింది మంచి సాలరీనే ఒకసారి వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్
ఉ
దానికి సెలెక్ట్ అయినాను గాని సర్టిఫికేట్ ఏవో తప్పు ఉందని చెప్పేసి మళ్ళీ వెరిఫికేషన్ నుంచి వెనక్కి పంపించేస్తారు.
ఇప్పుడు కరెక్ట్ చేస్తున్నావా అసలు.
ఓకే ఇప్పుడు చేసుకున్నాం. ఇప్పుడు మరి అంత అంత ఇదిగా మంచిగా పడ్డం లేదు.
ఉమ్.
ఉమ్ అది పడితే చూసుకోవాలి.
ఉమ్ సరే. పడితే నాకు కూడా చెప్పు నేను కూడా అప్లై చేసుకుంటా.
ఆహ్.
నేను కూడా అప్లై చేసుకుంటా ఇంకో పాపకు కూడా చెప్తా.
ఉమ్ చెప్పు చెప్పు. అంటే వీటి మీద వస్తే బెటర్ గానే ఉంటుంది.
ఉమ్.
అంటే నెక్స్ట్ బాధ పడాల్సిన అవసరం లేదనమాట మనం ఉన్న ఉండకపోయినా కష్ట. కచ్చితంగా శాలరీ వచ్చేస్తుంది.
అవును అది గవర్నమెంట్ జాబ్ కాబట్టి.
ఉమ్ రిటైర్మెంట్ తర్వాత కూడా వస్తుంది బాదే లేదు.
అవును ఈ ప్రైవేట్లో అయితే ఎంత చేసినా అంతే.
ఎంత చేసిన అంతే ఇప్పుడు ప్రజెంట్ నేను చేసేది కూడా అం. అంతే ఏం చేయాలో తెలియడంలే ఒకటే ఆలోచన. అయిపోతాంది హైయర్ స్టడీస్ చేసుకోవాలి. కానీ అట్లాని స్టోరీ లోనే కూర్చొని ప్చ్. కుదరదు అట్లా వేరేది ఏదైనా చూసుకోవాలి. ఇక్కడ ఎన్ని మంత్స్ చేస్తే బాగుంటుంది ఏమో ఏమి చేస్తాము.
చేస్తాములే ఎంత హయర్ స్టడీస్. ఎంతైతుందంట.
పైనే.
ఉహూ. మంచి కాలేజ్ నుంచి వస్తా అన్నావు కదా కాలేజ్ నుంచి. ఆహ్ చెప్పు ఏ కోర్స్ చేద్దాం అని అన్నావ్.
స్పెషలైజేషన్ ప్చ్ ప్రెసెంట్ అయితే. ఉన్నాయి మంచిగా. రెగ్యులేటరీ అఫైర్స్ ఉండి కాలేజీ ఉండి అంటే మంచి ఇప్పుడు డిమాండ్ ఉండేటివి. సో ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది కానీటిక్స్స్. చెయ్యలేను అది కాకుండా సూటిక్స్ డిమాండ్ ఎక్కువ ఉందని చెప్పి. అందరు సుటిక్స్కే వెళ్ళిపోతా ఉన్నారు.
ఉహూ సిటిక్స్ కష్టం కదా అమ్మాయిలకు.
ఆహ్ అందుకే అయన్నీ చూడలేము.
ఉమ్.
ఇంకేదైనా చూస్.
ఉమ్. సరే ఇంకేంటి.
ఏం లేదు బాగా చేసుకో జాబు.
ఏం చేస్. చందు కూడా పోతున్నాడు ఇగ ప్చ్. సర్లేయితే పనుంది బాయ్
ఉ బాయ్
మ రాయస కావత కా
అ